ఈ ఆలకబుడినే బిర్యానీ జేత్తరా. ఆ చేయ్ పాంటయ్యాదు జదేనేను
వాళ్ళది గ అస వాళ్ళ బుక్కియి నా బా
అ
కత్ కతే పోతుంది అంతేదా ఒర్తది కాల చెింటవాలకి
గ్యాస్ త్ లేకపోతే బాస్
ఉమ్ అదే బధే మ్మో
అ
అదే బన్న గ్యాస్ ఉ లేకపోతే ఆ
నరేంద్ర మోడినే పొదు జతునా అంట గ్యాసు అన్నీ అట్లాంటిది మనం చేసుకోలా లేదా పొదుపు
ఎట్లా ఐదు సార్లులకు ఆ అఐ రపారా కట్ చేసేది మళ్ళా చేసేదా
లేదులే మళ్ళా చెప్తాలే నీకు
ఆ ఇప్పుడు ఎంతసేపు. మాట్లాడుతావ్ అక్క అదే.
అ దీని గురించి మళ్ళా మాట్లాడదాం, బస్ ఎందున్న మాట్లాడ.
దీని గురించి మాట్లాడుదును.
ఆ
ఆ
హు చెప్పు ఇంగా ఏమున్నా చెప్పు. ఏ మన
వరాలోలు ఏం చేస్తున్నారు. ఏమో నమ్మ.
వరాలోలు ఏమీ చేసుతున్నారు. పని పోతున్నారు ఎప్పుడేమీ. వాళ్ళిద్దరిని తీసేసినారంట. పనిలో నుంచి, ఎప్పు లేదా హనుమంతు. ఆ ఇప్పు వద్దు. వద్దని చెప్పినాడంటడి వీళ్ళిద్దరిని. ఏమన్నా పై నుండి వాళ్ళు చెప్పింటారా. వాళ్ళిద్దరినీ తీసేమని,
ఆ
బాగా చెప్పి ఏమంటాడంట. మీకు చెప్తే మేము మీరైతే ఇంటారు, వినరు అందుకే మీకు చెప్తాన్నా. వద్దని అంటాడంట ఇపు మల్ల, అయినా అసలు సంపాదించుకుంటే. ఒరిస్సానే ఓర్సలేరు కదా అనుకొని ఇంగా, ఊ ఇంగా మళ్ళీ మా మొగాడే. సోలార్ లే పోతున్నాడు. ఇంగా అక్క కరువు పని పోయి వస్తారు అంతే. ఇంగా ఇంటి దగ్గరే ఉంటుంది,
ఊ
ఏంద్రా లే ప్యాంటుకి అంతా. ఏందో చేసుకున్నావు, వెనకాల వాళ్లకి ఆరు గంటలకి తీస్తారు. బాగా ఫోటోలు,
ఓలమ్మ ఏడు ఎనిమిది గంటకి తీసేది. మన అయ్యగారు. ఎక్కడ పోయకి కాదు పని చేసు, ఉండే కి కాదు ఎంది కాను.
హు ఆరుకె తీతారు బాగా ఫోటోలు,
ఆరు గంటలు తీతే తీపిచ్చుకొని వెళ్ళిపోవచ్చు,
ఏమంటే సోలార్లు పో సోలార్లు. పోయే వాళ్ళంతా, అయితే కుదరదు వల్ల ఇదికే పోవాలా,
ఆ
ఊ
వేరే దాంట్ల వాదన్నాడా, మామూలుది,
ఆ వేరే దాంట్లోకి మగళ్ళ ఒకట వతారు దాంట్లోకి అ
ను చాలా మంది అక్కడ పోయింది అ
అదేం వెళక్కమడం మళ్ళంది ఆ ఏ మేకలు ఏకి అవి కూడా అమ్మేసినారంట
మలా మల్లా అయ్య
అవునా విళ్ళనగర్లు మనగ బర్తది విచ్చినన్నారు
ఆ
ఎన్నాళ్ ఉంటుంద ప
సోలార్లు అన్నీ రెండు నాలులు బస్సులు బాగా మేకుంటే లచ్చ చినంగా వ
అభి వాళ్ళ నాయన లేమిక్రి చేశారు
ఆ ఇప్పు నెల్లూరు కాడ నెల్లూరు అంటిది కర్నూలు దా వ ఏడో పని చేస్తున్నాడు
అంత దూరం మళ్ళీ ఏమిక్కడచ్చన్నారు మళ్ళఅంత దూరం పో కన్నాడప్ప నికె
ఎమ్మ పంలుగడా
అక్కడే ఉండేదనా ఇప్ప
ఆ అక్కడే
ఆ
ఆ
అన్నా ఇగ ఎం చేయలేదన్న
ఓ నమ్ బా తెలుగుగా చెబయితే అన్న
ఊఉ తెలివిగానే అప్పు అవిగాడు కథఫ వెళ్ళాడు ల్యాప్టాబ్ కొంటాడంట అవిగాడు కొత్త ఫోన్ కొన్నాడు ఎంత తిందో మళ్ళా ఫైజినే అది వాళ్ళ అమ్మాయికి ఇచ్చేసినాడంట కొ ఆ కొన్నాడు మళ్ళీ ల్యాప్టాప్ కొంటాడంట
హ్మ్
ఇంగ ఆ పాపకి అయిపోయింది కదా ఇంగ ఏమ్ చెప్తారో వత్తుదంట రేపు ఏము
హ్మ్
హ్మ్
మాట్లాడు
ఆ
ఆ పాప మాట్లాడంటే
అజయ్ గాడు కూడ తాగతాడా నరేష మందు
యాడలేదే
లేదా
హ్మహు
హ్మ్
ఏ ఏవ్వరన్నా అండ్ర
లేదు లేదు రాత్రి అన్నయ ఎవరెవరు తాగతారు ఎవరెవరు తాగరు అని చెప్పలే వాడు ఏమో తెలీదు కోశన్మార్క్ తాగతాడో లేదో అయితే తెలీదు అన్నాడు అందుకే నిన్ను అడుగుతన్నా
లే లేదు వాడేం తాగడు మనం చూడగా లేదు ఎవరు అన్ను అనలే ఆ
ఇడయితే బాగా తాగతారు కొడిమెళ్ళోడు బాగా తా తడు ఆ
తాగుతాడు బాగా
హ్మ్ ఇప్పుడు పెడ్లాంగుడు లేదు
హ్మ్ లేదు
బాగామల్ల వాడేమన్నాడు తెలుసా శిరీష ని ఈ పాపకి పెల్లయితే సంసారం ఎక్కుతుందన్నాడంట వాడు మన్న ఆ బాబు వాళ్ళ సిగ్గుండాలి నీకు ఆ మాటనేదన్నా అంట ఇదేంటికి నరేసు సప్పగా చేసేది దాని మీద ఏం కట్ చేయరు ఏం చేయరు ఏంటి కప్ప తెప్పిచ్చిండేది
అయ్య ఎబ్బటికన్నా తరమైతాయ్ పో
ఎబ్బుడికన్నా ఎబ్బుడో
ఆ రెండు వేలు అది
హ్మ్ అవోలా అట్లా పన్లు చేత్తారు వాళ్ళు నిడిచిపెట్టిండేటివి ఇంకా మీరు తీసుకుంటారు ఎవరో మాట వాకూడదని
ఏమ్జేత్తవ్
ఆ ఇప్పుడు సొంతమామే పట్టించుకోడు అట్లాంటివన్నీ, మీరేయిగాభలే పట్టించుకునేదన్ని ఊర్లో వాళ్ళందరినీ
మిషన్ లేదు. కదా ఇంకా మనకు ఎట్లాగైనా నా ఇట్లాన్ సొపర్ట్లా వేళ వచ్చినట్లాంటివి, అవన్నీ కత్తిరిచ్చుకో సెన్డింగ్ చేత్తున్నావ్. గదా ప్చ్
అది బాగా షార్పుగా ఉందా. కొడివులే
పదన్ పెట్టుకోవాలి. మనము
ఆ
పదన్ పెడితే కత్తెర్ తింటే బాగా
హ్మ్ బా సతీష్ మామూలుగా మిషన్ ఎత్తుకొచ్చినారు. కదా
హ్మ్
ఆది వాళ్ళు కూడా దాంట్లోనే కట్ చేసుకుంటారు. బాగా
ఆది వాళ్ళు బాగుంది. గదా
వావ్ అప్పా వాళ్ళకేమే అయినా ఇల్లు ఏందో వాళ్లు అంతా సన్నగా గట్టుకున్నారు. వాళ్ళు ఏంత కాంపౌండ్, ఉందో మళ్ళీ ఆ కాంపౌండ్ లో ఎంటివన్న పెట్టుకోవచ్చు గదాం. ఏంది పెట్టుకోలే అసలు వాళ్ళ ఇళ్ళు ఎట్లుందో కూడ చూడ్లే నేను ఇంతవరకు ఒకసారి గాని, వాళ్ళ ఇంట్లకే పోలె అన్నిసార్లు వాళ్ళ ఊరికి పోయినా గానీ
ఏ లేదు లే లే తన్నుపో పోయి
పెట్టకు ఇంగేందప్ప
అప్పలమ్మా
చెప్పాలి. ఇగ సన్న బిడ్డ శాన అత్తి అయింది. నీ సన్న బిడ్డ శాన అత్తి అయ్యింది.
ఏం చేత్తం మరీ బుడ్డీ ఆ అంత చెప్పాలి. ఇక
మ్మ్
ఇంకోది అట్టు తేపో మరి.
హ్మ్ షారేంషారు
కారంతో తింటాలే నేను
ఏం మ్మా
బిర్యానీ మీరే జేత్తరు కదా గ్యాస్ వత్తే
బిర్యానీ ఈరోజు గ్యాస్ ఎక్కువైందా. నీకు
గ్యాజ్ చేయాల
వత్తే చేసుకుందాంలే.
ఉమ్
సరే, సరేలే కట్జేత్తన్న
ఆ